హలో హలో ఆ బాగున్నారా అండి ఆ బావున్నామండి మీరు బావున్నారా బాగున్నామండి ఏం చే స్తున్నారండి ఫ తిన్నండి లంచ్ టై దా ఆ అదిన్నవండి ఏం చేసారండి ఈరోోజు నేను అండి పొటాటో కర్ర చేేస్తానండి అవునా మీరేం కలిగేస్తారు నేను ఈరోోజు బ్రింజా చేశానండి
అవునా
పిల్లలు వచ్చారు ఇందాకే స్కూల్ కిళ్ళొచ్చారు వాళ్ళకి తిన్నారు మార్నింగ్ ఇ దోశ ఏసా అవునా ఎప్పుడ అ గింజాలు కర్రీ వసాను తిన్నారు ఇంకా వాళ్ళు ఈ రోజ ఏంటంటే ఆ మమ్మీ క్యారెట్ హల్వా చేేసేవా మా పిల్లలకి హల్వా అంటే బాగా ఇష్టం అండి
అవునా స్వీట్ అంటే ఎక్కువ ఇష్టమేమో మీ పిల్లలకి
ఇ ఆ స్వీట్ లో ఈ క్యారెట్ హల్వా అంటే బాగా ఇష్టపడతారు మా వాలు అంతే చెయ్యవా మమ్మీ అంటే ఇప్పుడే చేసి పక్క పెట్టసా ఏ విధంగా చేస్తున్నని ప్రార్ ఆ ప్రాసెస్ అంటే ఫస్ట్ క్యారెట్స్ తీసు పోాలండి ఒక ఒక కేజీ హాఫ్ కే ఇప్పుడు మేము ఫై్ మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ కాబట్టి హాఫ్ కేజీ ది సరిపోతుందండి
ఆ
స్వీట్ ఏంటంటే ఒసారి తింటే ఇంక ఎక్కువ తర్వా తినబుద్ది కదా కాదు కాబట్టి ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే మన మనం మీ కుడుక గీసుకునేది ఉంటది కదండి ఆ మిషన్ తోని తురుముకునేదియా ఫస్ట్ క్యారెట్ నీట్గా కడుక్కకొని మంచిగా పొడి క్లాత్ బట్టి క్యారెట్స్ నీట్గా తుడవాలండి అసలు తడే ఉండొద్దు వాటికి అవునావు తూడిసేసి మంచిగా వాటిని ఏం చేయాలంటే క్యారెట్స్ ని మొత్తం తురుముకోవాలి సన్నగా తురుముకొని ఒక మన కడాయి ఉంటది కదండి ఆ కడాయి గ్యాస్ మీద థీసుకొని ఆ నెయ్యి నెయ్యి తీసుకొని నెయ్యి పోసుకొని కొంచెం లైట్ గా నెయ్యి వేడిన తర్వాత ఈ తురిమిందు ఉంటది కదండి ఆ అవునండి ఈ తురిమి దాన్ని మంచిగా వేంపుకోవాలండి సిమ్లా పెట్టేసి మొత్తం ఏదడై డ్రై రోస్ట్ చేయాలా కదండీ అవునండీ డై రూస్యే వరకి సిమ్ లో పెట్టించి వాటర్ వాటర్ వెళ్తాయా ఆ ఒకసారి వెళ్తాయంండి వాటరు వాటర్ వెళ్తాయీ మొత్తము అది ఎట్లా అంటే అదే మనకి తినేటప్పుడు కొంచము ఇట్లా వాటర్ వాటర్ ఇట్లా వస్తాయి కదా వాటర్ ఏమైనా ఇంకేవళ చూస్తారా అవునవును ఆ వాటర్ మొత్త మొత్తం వెనికిపోవాలి ఆ ఇన్నికే వరకు కూడాడా వేంపుకుంటూనే ఉండాలి వేంపాలి మొత్తం డ్రై మొత్తం దగ్గరకి వచ్చేదాకా ఇప్పుడు మన నెయ్యి ఎట్లయితే వాటికి పెట్టుకుంటం పట్టు పట్టేసి పై పైన నెయ్యి కనిపిస్తాదో మొత్తం వెంపిన తరువాత కారేట్ లో బయట తేలాలా
ఆహా ఓకే
ఆ తెేలిన తర్వాత ఏం చేయాలంటే మన ఒక టీ గ్లాస్ ఎడు మిల్క్ పోసేయాలండి అందులో దాంట్లోని పోసేయాలా దాంట్లోని పోసేయాలీ పోసేసి ఆ దాంట్లోనే పోసేసి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ వేం చెప్పాలండి ఆ మిల్క్ మొత్తం దానికి మొత్తం పట్టేసి మిల్క్ అంతా మొత్తం దగ్గరకి వచ్చేదాకా మళ్ళీ వేంపాలి వేంపాలి వేంపిన తర్వాత మనకి మళ్ళీ మిల్క్ కూడా అసలు ఒక్క బొట్టు కూడా కనబడకుండా మళ్ళ నెయ్య అంతా బయటకి పైన కనిపిస్తుంది ఆది వేపిన తర్వాత మళ్ళీ డ్రై రోస్ట్ కావాలా అంటే మిల్క్ లో కూడా అండి అవునండి మళ్ళీ ఆ ఆ తర్వాత ఏం చేయాలంటే మన ఎక్కువ స్వీట్ తినే వాళ్ళ అయితేనేమో షుగరు ఒక టూ కప్స్ వేసుకోవాలి హాఫ్ కేజీకి ఓ హాఫ్ కేజీకి టూ కప్స్ అంటే బౌల్సా అండి ఇట్లా చిన్న బౌల్సా చిన్న బౌల్స్ ఉంటాయి కదాండి ఆ లేదు మేము ఎక్కువ స్వీట్ తినం సరిపోతుంది క్యారెట్ కూడా స్వీట్ నే ఉంటది కదా అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుందండి షుగర్ ఆ మళ్ళీ అ అందులో షుగర్ వేసి మళ్ళీ మొత్తం షుగర్ వేసిన తర్వాత ఎట్లా అంటే మొత్తం ఇట్లా ఆ మన క్యారెట్ ఎట్లా అంటే మొత్తం ఇట్లా బంక బంక లాగ అవుతుది ఒక్కసారి అంటే షుగర్ వేసిన తర్వాత వాటర్ వేయాలా వాటర్ వద్దండి అసలు వాటర్ తలగనీద్ది షుగర్ వేసేయాలి అంతే అంటే షుగర్ కరిగిపోయి వాటర్ లాగ అవుతుందా అండి షుగర్ కరిగిపోయి మొత్తం మన పానకం ఉంటది చూసారా మన మన దాని నానకం పడితే ఎట్లా వస్తుది ఇట్లా ఆ కరిగిపోయి మొత్తం వాఓటర్ భాగయిట్ వస్తది అట్లా అట్లా వస్తుదండి అట్లా వచ్చేదాకా కూడా మళ్ళీ ఎంప ఎంపుతనే ఉంట క్యారేట్ ఆ తర్వాత చాలా టైం పడుతుది కదండి దీనికి ఆ మొత్తం సిమ్లా పెట్టి చేసేయాలండి అన్ని కూడా పడతది కదండీ అందులో స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ మనకి ఏమంటే క్యారెట్ కనిపిస్తది అందులో అ షుగర్ లో కూడా మొత్తం వేంపిన తర్వాత షుగర్ కూడా దానికి మొత్తం పట్టుకొని మనము ఏదన్నా మొత్తం డ్రై రోస్ట్ అయిపోతుది మళ్ళీ షుగర్ కూడా దాంట్లో మొత్తం ఎంకిపోతుది అవునండి అందులో మొత్తం షుగర్ కూడా ఇంకిపోతాది
ఆహా
ఆ ఇంకిపోయి మొత్తం దానికి పట్టేసుకున్నాక ఆ మనం ఏం చేయాలంటే మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఆ అవునాను డ్రై ఫ్రూట్స్ పక్కకు కొంచెం వేయించుకోవాలి ఆ బా అది ఎమస్తారండి డ్రై ఫ్రూట్స్ కాజు కిష్మిస్ ఆ కాజు కిస్మిస్ వాటిని కొంచం మళ్ళీ అవి కూడా నెయ్యిలో వెంపుకోవాలండి వేంపుకొని ఇక ఇప్పుడు మనం ఇట్లా మొత్తము డైరస్ట్ అయిపోయింది కదా ఈ క్యారెట్ హల్వా ఆ దాని మీద నెయ్యి వేసుకోవాలండి ఆ నెయ్యి లేవర పో కా ఆ స్వీట్ అవును ఇవి వేసుకున్నాక మంచిగా మళ్ళా ఇవి కూడా ఇందులో వేసుకొని పైన కొంచెం లైట్గా మళ్ళ కొంచెం నెయ్యి వేసుకోవాలండి పైన మనము నెయ్యి ఎక్కడ అంటే ఫస్ట్ వేసాము కదా క్యారెట్ వేంచేటప్పుడు ఆ మళ్ళీ లాస్ట్ కి లాస్ట్ లో ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటుగా కొంచెం నెయ్యి వేసుకొని లైట్ గా ఒక టూ స్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపి కలిపేసరికి ఇక మొత్తం దగ్గరకి అయిపోతుందండి అది
అవునా
అవునా ఆ దగ్గరకి వచ్చాక ఆ దించేసి దాన్ని మొత్తం ఇక చల్లారని ఇవ్వాలండి వేడిక బాగుండదు ఉ చల్లారిన తర్వాత మొత్తం దానికి ఆ చల్లదనం అంతా పోయిన తర్వాత ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి స్వీట్స్ కొంచెం కూల్ గా అంటే చల్లగా అయిన తర్వాతనే టేస్ట్ ఇలాచి వేయరాన్ అంటే ఇలాచి వేస్తారా ఇలాచి అంటే ఇష్టం అండి కొంచ కొంతమంది ఇష్టపడరు
మీరు ఆ